మ్మ్ హలో ఆ వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా అక్క నీకు వినిపి
ఇప్పుడు మంచిగాన వీనపడుతూంది ఇందాక కూడా మంచిగానే వినిపించింది తర్వాత తర్వాత పోయింది
అవునా మీకేమైనా పొలాలు ఉన్నాయా అక్క
మాకు ఉన్నాయిరా
మీరేం వేసుకుంటారు
మేము పొలమే వేస్తాం ఇగా వేరే ఏం వేయం అంటే మేము మా ఓ సొంతంగా ఉంటది మళ్ళీ మేము కౌవులకి తీసుకుంటాం
మ్మ్
ఒక మూడు నాలుగు ఎకరాలు కౌవులు తీసుకుంటాం మా ఓన్ దాంట్లో పొలమే అంతా ఆ పొలమే వేసుకుంటాం మేము
మ్మ్
కు అంటే చిలకా ప్లేస్ అట్లా ఏం లేదు పొలానికి సంబంధించిందే ఉంది మేము ఎ పడక తీసుకుంటాం మళ్ళా అందులోటె అందులోనే మాస ఉంతాం దాంట్లో పొలము దాంట్లో బర్రలకి మాకు బర్రలు ఉన్నాయి వాటికి చొప్ప అవి ఇవి వేస్త స్తం అన్నమాట ఇంకా మీకున్నదారా
మాకు ఓన్ గా లేదక మేము కౌవులు తీసుకుంటాం కౌలు తీసుకొనే మొక్కజొన్న పత్తి అవి వేసుకుంటాం
ఆహా మంచిగా వండుతాయా
ఆ పత్తి మీసారంత పండలేద అక్క మొక్కజొన్న పండింది
ఆహా ఇక అంటే మీకు కౌలికి బోను మిగిలుతాయా బానే డబ్బులు
ఆ మొక్కజొన్న మీద వత్తాయి అక్క
ఆహా ఖర్చీలకి అని వోను మిగిల్తే ఈక మిగిల్తే
మ్మ్ మిగులుతాయి
మ్మ్ ఇక మాకు ఓన్లీ పొలమే ఇక పొలం మీదనే ఇక ఇప్పుడైతేనేమో ఇక అన్ని మార్కెట్ కే స్తాం మళ్ళా వర్షాకాలంలోనేమో కొన్నిమో సొంతం దాంట్లో తినడానికిని వడ్లు వ సన్న చేస్తాం అవి ఉంచుకుంటాం ఇక సంవత్సరం పాటు ఒక రెండు పుట్లు అట్లా ఇక తర్వాతకి ఇక ఈ ఎండాకాలం వేసేటి మొత్తం మామ్మేస్తాం అన్నమాట ఇగ
అవును అ ఇప్పుడు పెద్ద ఆ దొడ్డు బియ్యం వేస్తారు అక్క మీరు
దొడ్డి అంటే ఇప్పుడు దొడ్డి ఎవళు ఎత్తలేరు లే ఎందుకంటే మన గవర్నమెంట్ వాళ్ళు కూడా తీసుకోవాట్లేదు అని అన్ని సన్నయి వేస్తారు లే కానీ అవి కూడా దొడ్డు దాంట్లో దొడ్డు జాతికి చెందినయి అన్నమాట
అవును అప్పట్లో దొడ్డు వేసేది ఎక్కువ స సమ్మర్ రెండో పంటకి
ఆ అవును రెండో పంటకైనా ఫస్ట్ పంటకైనా ఎక్కువ శాతం ఎత్తనే ఉండేలే కానీ ఇక అవన్నీ మళ్ళీ మనకే తినడానికి వత్తానాయి కదా అందరు సన్నయ ఇప్పుడే షెటిల్ మొత్తం
మ్మ్ అవును ఇప్పుడు కూడా పంట పొలాల మీద కోతులు ఎక్కు వొచ్చి అన్ని ఆగం చేసిపోతున్నాయి
వస్తనే ఉంటాయ్ అంతగానం ఏం లేవుర బాగా ఏమి ఉండవు ఉండేటోళ్ళకేలె బానే ఉంటాయిలే గాని
కసలు మా నాన్న వాళ్ళకిళ్ళైతే ఎన్ని కోతులో పొద్దున్నే ఐదింటికి లేసి ఈ నైటూ చీకటి పడే దాకా అక్కడే ఉంట్రు
ఇక అదేలే మొత్తం మళ్ళ ఇగ అవన్నీ ఓటే దగ్గరకి వచ్చిన ఆగంమయిపోతాయి గదా అని ఇగ అట్ల
అవును
ఇక మాకిల్లంటే అంతవన మేమి ఉండవు ఎప్పుడు ఒకసారి వత్తాయ్ పోతాయ్ లే గాని ఇగ
మాకెళ్ళ ఉంటాయ్ గనీ మా చేనకెళ్ళ అంత లేవు
ఆ అదే ఇగ మా మాగ్గుడ అంతే ఊర్లలో గుడా ఎప్పుడోసారి వచ్చి పోతా ఉంటాయ్
మాకెళ్ళే ఊర్లల్లో రోజు ఉంటది కోతులు పక్కనే ము ముక్కజొన్న మొక్కజొన్న పొలమేస్రిగా రోజు వొచ్చి తినిపోతాయ్
ఇగ అదే అట్లనే ఉంటది అంటే మీకు అంటే తోట లాంటివి అలాంటివి ఏమిఎయ్యరా
మేము అప్పట్లో ఎసేదక్క ఈ సంవత్సరం పత్తి మొక్కజొన్న రెండు వేసాం మా అమ్మొళ్ళు వేసారు మొక్కజొన్న వరి తోట వాళ్ళు అన్ని ఏస్తారు కూరగాయలు కూడా ఎసుకుంట్రు అంటే తోట్లో అక్కడ అక్కడ ఏస్తారు కక్క మళ్ళ మళ్ళలో
ఇగ అదేలే మనకి ఇంట్లకి సా ఇగ ఇంట్లకి సారిపోను ఇగ ఊమ్ మరి అట్లనే గదా మనం నాచురల్ గా పండించుకున్నే మన గ్రామాలల్లో మంచిగుంటాయి గానీ పట్టణాల వాళ్ళకైతే అట్లుంటాయా
ఆ మరి ఈ సమ్మర్ లో అయితే కూరగాయలు మొత్తం ఎండి పొతాయ్ అసలు ఎండి నట్టు కనిపిస్తది
ఇట్లా విలేజ్ లో ఉండే వాళ్ళు మనం మంచిగా పండించుకుంటాం గాని పట్టణాలలో ఉండే వాళ్ళు ఎట్లా నె నెల రోజులకొచ్చే పంటను గుడా పది ఇరవై రోజులనే దీసుకొచ్చేటట్టు అంతగాను మందులు ఇత్తారు గదా
ఎక్కువ అవున అక్క పట్టాలలో ఉండే వాళ్ళు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎక్ క్కువ స్టోర్ జేసుకొని తింట్రు
ఉమ్ మళ్ల ఐనా వాటి మంచిగుండవ్ పండిచ్చేటివి గుడా అక్కడ వాటర్ మంచిగుండవు అంతా ఇగ పండియడం గుడా అంత మంచిగా మన దగ్గర ఉన్నట్టు ఉండవు మంచిగా మళ్ళా మనం అట్లా వండిత్తాం మన ఆరోగ్యాలు గుడా మంచిగా ఉంటాయ్ ఊర్లలో ఉండే వాళ్ళ ఎంతైనా మంచి ఆరోగ్యంగా ఉంటారు ఇక్కడ గాలి స్వచ్చమైన గాలి కాలుష్యం గాదు గాలి కాలుష్యం గా కుండా మంచిగుంటది అక్కడ అన్ని పట్టణాలలా ఫ్యాక్టరీలు అని అవ్వని ఇవ్వని అంతా కాలుష్యమే మొత్తమిగ
అవును ఇప్పుడు గాలి అయినా ఏదైనా అసలు మంచిగా
ఇక మాకు ఎట్లయినా గుడా మాకు ఈ మేమ్ చిన్నగున్నప్పుడు అంటే మాది విలే జే ఇక్కడ గుడా మేము అంటే సి టీకి దగ్గరనే ఉంటదిలేగాని అయినా మేము ఇట్లా విలేజ్ టైపే ఉంటది మాకు మంచి ప్రశాంతంగా ఉంటుది మా దగ్గరి కూడా
అవును ఎంతైనా గాలి బాగ వీస్తే సమ్మర్ లో బాంటది
ఉమ్ మరి మళ్ళ అందులోటి మా ఇంటి చుట్టుపక్కలన్నీ తోటలు పొలాలు ఉంట తెల్సా
అవును
ఉంగ్ అట్లా మంచిగా అనిపిస్తుంది మాకు చల్లగా ఉంటది ఊర్లలో మధ్యలో ఉండేడానికి ఇప్పుడిది మనమ్ కిట్లా ఊరు బయట ఉండే వాళ్ళకి మస్తు తేడా ఉంటది కదా ఎంతైనా
ఎంతైనా తేడానే అక్క మన దగ్గర చెట్లు అవన్నీ స్వచ్ఛమైన గాలి వీస్తది హై పట్టణాలలో లోపల ఉండే వాళ్ళకి ఇంకా ఇబ్బంది
వాళ్ళకి ఏవైనా అంతే ఇప్పుడు మనం ఓపికగా లేచి పనళ్ళ్ పనులు చేసుకుంటాం బయట పనులు పోయే వాళ్ళు బయట పనులకు పో తరు అన్ని పనులు చేసుకుని వాళ్ళు అట్లా కాదు ఇక వాళ్ళు లే లేవడమే లేటుగా లే వంటల గింటలు అలాంటివి ఏం చేయకుండా అన్నీ బయట ఫుడ్కు అలవాటయి బయట ఉంట దింటరు ఇదంతా వాళ్ళంతా వాళ్ళది లైఫ్ స్టైల్ వేరే తిరుగుంటది మనలేక ఉండదు ఇగ
అవును ఎంతైనా మన లైఫ్ స్టైల్ వేరు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు
హ్మ్ మనం ఎంత చేత కాకున్నా కూడా మనం అంటే మనమే వండుకొని స్వయంగా మనం అట్లా తింటాం వాళ్ళ అట్లా తినరు
అవును మనం మన మన వంటలు మనం చేసుకుని తింటే ఆ తృప్తే వేరు
మళ్ళా మన ఆరోగ్యం కూడా మన చేతుల్లే ఉంటది కదా మనకు నచ్చినట్టు వండుకోవచ్చు అట్లా మీకు మామూలుగా ఇగ పొలం ఓన్గా లేదన్నమాట ఇగ
ఓన్గా లేదక్క మా అమ్మ వాళ్ళకి ఉండేది
ఆహా
ఒండ్ర పత్తి మొక్క అవన్నీ
పండ్ల తోటలు లాంటివి ఏమన్నా ఉంటాయా అంటే మామిడి తోటలు అ
అలా ఏం లేవు అక్క అలా ఏం లేవు నువ్వు చేల్లల్లో పని చేసేద అక్క
ఆ
నువ్వు పొలాలకు యెళ్తావా పని చేయడానికి
ఆహా పోను నేను ఆకడికి ఇంట్లోనే ఉంటా నేను
చిన్నప్పటి నుండి
ఊహు చిన్నప్పటి నుంచి నేను ఏ పనీ నేను ఫస్ట్ డిగ్రీ వరకు చదువుకున్నా ఆ చదువుకున్న ఆ తర్వాతకి నాకు పెళ్ళయింది అప్పటి వరకు నేను పనికి పోలే నేను ఇంట్లో నుంచి బయటికి అంటే మా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళారు బయటికి వాళ్ళు కూడా ఏం చెయరు ఇక్కడికి వచ్చాక మా అత్తమ్మ వాళ్ళు కూడా ఏం చేయరు ఏదన్న ఉంటే మా మామయ్యే చూసుకుంటాడు పొలం అంటే అంత పని వాళ్ళనే పెట్టి చేపిత్తా ఉంటడు ఇగ మేం పోయేదేం ఉండదు బయటికి ఇగ నేను ఎప్పటికి ఇంట్లోనే ఉంటా అట్లా నువ్వెళ్తావా
ఆ చిన్నప్పుడు వెళ్లేదక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను హాస్పిటల్లో వర్క్ చేసుకుంటా తర్వాత బాబు పుట్టాక ఇక వెళ్ళట్లేదు
ఆహా
ఉ
ఇగ నాకు కూడా అంటే బా బయట వాళ్ళు చాననే చెప్పిర్లే గాని ఇట్లా మనం అంటే ఇట్లా మాబాద్ లో ఇంక కానీ నేనే వెళ్ళలే ఇక వద్దులే అనని ఇక మా హస్బెండ్ కి ఏ ఆ ఎందుకే అవసరమానే నీక్ నేను ఉన్నా కదా నీకు ఏం కావాల చెప్పు అది ఇది అంటాడు ఎక్కువ పంపియడు అనమాట బయటకి ఇక
అవును
ఇంట్లోనే ఉంటా ఇగ ఏం పని ఏమి ఉండే ఇక పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటా ఉహ్మ్ ఇగెన్ మీకైనా బాబున్నాడు కావచ్చు ఇగ మీరు బయటికి వెళ్ళడానికి వీల్ లేకుండా
వీల్ ఉండదక్క అసలు చిన్న బాబు తోటి బాగా ఇబ్బంది ఉంటది మళ్ళీ సమ్మర్ లో ఇంకా ఇబ్బంది
ఉమ్మో మస్తు వేడింటది మళ్ళా అందులోటి అప్పుడు అంటే మీకు ఇల్లు అంటే అంటే ఇల్లు స్లాబా లేదంటే రేకులు అట్లనా
ప్రజెంట్ ఒక రూమ్ స్లాబక్క ఒక రూమ్ రేకులు మాకు ఇంద్రం మ్మ ఇళ్ళొచ్చింది కట్టిస్తున్నాం పక్కింట్లో ఉంటున్నాం
అవునా అయినా అదైనా కూడా మనం పెట్టాలిగా ఫస్ట్ పైసలు
ఆ పెట్టాలక్క వాళ్ళు ఇచ్చేది కన్నా మనం పెట్టేదే ఎక్కువ
ఆహా హ అవును ఉహ్ కొంతమంది తెలుసా మా సైడ్ వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా కట్టుకోనే కట్టుకోవట్లేరు
మరి ఏ అసల ఆ వాళ్ళు ఐదు లక్షలు ఇస్తున్నారో లేదో మళ్ళా ఐదు లక్షల్లో కూడా కట్ చేసుకుంటున్నారు బా మనం వంద రోజులు పనికి వెళ్ళేటప్పుడు పెడతారు కాక్క అప్ ప్పుడు సిక్స్టీ థౌజండ్ అకౌంట్లో ఏస్తారట
ఆహా
ఉహ్ నాలుగు నాలుగు లక్షల నలభై వేలకి మనం ఒక పది అప్పు చేయాల్సి అత్తంది
అంతే మరే ఇగ మనం ఎట్లయినా వాళ్ళు ఇచ్చేదే మనకు సరిపోతాయా మనం గట్టిగా గట్టిచ్చుకోవాలంటే ఎ వా ఇగ మనం డబ్బులు పెట్టంది కాదు ఎక్కడైతది అసదు కానే కాదు మేము ఇల్లు కట్టుకున్నామ అంటే మాకు ఇందిరమ్మ ఇల్లు అని ఏం లేదు మా ఓన్గా మేమే కట్టుకున్నాం ఇల్లు గని కాకుంటే మేము అంతా ప్లాస్టింగ్ ఆ సండేది ఏం చేయలేదు
ప్లాస్టింగ్ లేకపోయినా మన మనకంటూ ఒక ఇల్లు ఇల్లు ఉండాలక్క
కిచెన్ వరకు చేపించుకున్నా నేను ఎందుకంటే కిచెన్ లో మళ్ళ అన్ని సమాన్లు అవి ఉంటాయి కదా రా
అవును
ఇగా అన్నీ నేను మళ్ళ ఎదైనా సదురుకోవడానికి ఇబ్బంది అయితది కదాని కిచెన్ ఒకటి చేపించుకున్నాం దేవురుము ఒకటి చేపిచుకున్నాం ఇగ తర్వాత రెండు బెడ్ రూమ్స్ హాలు అవి మొత్తం ఇగ ఇ చేపియాలి ఇక చేపిత్తే ఇప్పుడు ఎండకాలం అయి చేపియాలి
అవునా సరే అక్క మరి
ఆ సరేరా
ఆ